హలో
ఏం చేస్తున్నారంండి
ఏం చేయలేదండి ఇప్పుడే టీ తాగి కూర్చోనిన్నాను మీరు
ఓకే అండి నేను కూడా కాఫీ తాగానండి ఇం దాక
ఆ
ఎలా జరిగింది ఈ రోజు
ఈరోజ అంతా షాపింగ్ పోయినాము
ఏమి విశేషాలు షాపింగ్ కెళ్ళేంత విశేషం ఏంటండీ
అంటే ఈ మంత్ నాకు బర్త్ డే వస్తది
ఓహో ఓకే ఓకే అడ్వాన్స్ బర్డే అండి
థ్యాంక్స్ అండి మార్నింగ్ కలవన్ గట్లే కట్ట ఇలము వెళ్లికా ఆ ఒక త్రీ థర్టీకి మాలా వచ్చాం అంటె అస్లు ఈవినింగైపోయ్ంది.
మంచి మధ్యానమెళ్ళారా అంత ఎండలో మి పక్క ఎండల్ లేవా. ఉమ్ మరి ఈవినింగ్ ఈ టైమ్లొ యెల్లుంటె బాగుండుండ్.
ఎల్లుండచ్చు కానీ మా అన్న అప్పుడు మార్నింగె యెళ్దామని ప్లాన్ చేంజ్ జేస్. తడు మేమైతే ముందు సాయంత్రమే యెళ్ళల్లనుకున్నం. ఇంగ అ ప్లానలా చేంజ్ జేసే కొద్దికీ ఇంక సరే ఇంకా స అన్కొని బయ్ల్దిన్నామ. ఎట్లా ఇప్పుడేమై మళ్ళా రెస్ట్ తీసుకోవచ్చు కద మ. జమ్మొదిలేసొచ్చ. అందుకనె. మీదెలా గల్సింది.
ఏంతి
మీదెలా గడ్సింది అని.
అదేం లేదండి వాళ్ళ హాల్డే గదా. మా కాఫీ ఫరోజ్దీ కాబట్టి. ఇంగింట్లో కొంచెం పన్లుంటాయ్ గదండి ప. నల్ పన్లుంటయ్ కద. ఇంకవి జూస్కుంట. పిల్లల్ది ఐ ఐరన్ వేసుకుంట బటన్లు.
ఉమ్ ఉమ్
అలానే గడ్చింది.
ఉమ్ ఏం జేస్కున్నారు వంట.
అ మేమ్ గూడ బైట్కెళ్ళామండి ఈరోజేం చేయ్లేదింట్లొ బయటెళ్ళి తిన్నాము. ఇంక నైట్ కేదన్న. టిఫుల్లాగ లైట్ ఫుడ్డు జేస్కోలని ప్లానింగ్లొ ఉన్నాము. నాగ్ బైటెల్లి తినడమే హెవి అయ్. పేంది.
ఆకె అ
పిల్లలు ఇంకేమొద్దంటె అక్కడితో ఆపేస్తాను. ఆళ్ళు కావాలీ అంటె. చేయాలి అనుకుంటున్నం. నాకైతె హెవీ అయ్పెయ్ంది. వాట్ తవేరు తాగాలని ఇంకా. ఆయే ఆరాటల్ ఉంది దాని వల్ల ఇన్ క ఫుడ్ మీద పోవడంలే
అవును
హమ్ మీరు నైట్కి ఏం చేసుకోవాలండి టిఫను
నాగైతే నైట్ ఏం తినాలని లేదు
ఉ
కానీ మా అమ్మని పిట్టు చేయమని చెప్పాను ఆ రాగి పిందూర్ రాగి పింది
రాగి పిండి పిట్టా మీ టు మా
అవునండి
మీ మమ్మీ బాగా చేస్తారా.
బాగా చేస్తారు.
ఓకే ఓకే మీకు ఇష్ టమని చేస్తున్నారా మీరు అడిగార చేస్తున్నర
మాకు ఇష్టమని చేస్తుంది. మేము అడిగాం కాబట్టి చేస్తుంది.
ఓకే ఓకే అండి ఎలా చేస్తారో మీకేమన్నా ఐడియా ఉందా అది
అది ఫస్ట్ దాన్ని మిక్స్ చేస్తారు. అంటే సాల్ట్ వేసి వాటర్ వేసి తడిపి ఉన్ టల్గా లేకున్న కలుప్ కొన్ని మళ్ళీ ఒక కుండలో వాటరు ఏసి
ఉమ్
టౌలు అంటే కాటన్ సంబంధించిన క్లాత్ ఏదన్నా ఉంటే దాంట్లోకి కట్టి ముడేసి దీన్ని తి దాంట్లోకేస్తారు అది బాగుడికిన ఆ
ఓకే మీకు ఆ మాత్రం తెలుసు బా తెలుసు కొనరు వంట గురించి అంతా
మా అమ్మని నిన్న అడిగాను బాగా చేస్తా అన్ లేదంటె ఎవరిన్నన అడుగుద్దా నను చెప్పారంటే చేస్తాను మమ్మీ నడుగుతా మమ్మీ రప్తది ఎలా
ఊ ఊ ఇంట్రెస్ట్ ఉండాలి కదా మనము వాళ్ళు చెప్తే అది అంత అలా గుర్తు పెట్టుకోవాలంటే మనకు కూడా ఇంట్రెస్ట్ వస్తేనే కదా మనం దని మీద ఇంట్రెస్ట్ పెట్టక పోతే మనకు ఏం చెప్పినా బుర ఎక్కదు కదా
ఊ కొన్నిసార్లు మమ్మీని అడుగుతాను ఒసారి అమ్మ చేసాడు అప్పుడు చూస్ చా అంటాం కాబట్టి
ఊ ఊ ఊ
అప్పుడు చేసి నేర్చుకుని ఒకసారి ట్రై చేస్తా
ఓకే ఓకే
ఊ
అంటే ఇప్పుడు నైట్కు మీకు అదేనా
ఆ నైటి కదే అన్న ఊ
మీ బ్రదరు మీరు వెళ్లారా షాపింగ్కి
ఆ నేను మా
అ
అన్నా
ఓకే అండీ ధన్యవాదాలు హలో
దనాదన్